హలో మ్ చెప్పు
అదే కాలు కట్టైంది.
అదే వాళ్ళ అమ్మని చూస్కుంటాడు ఆ వాళ్ళ అమ్మ చూస్తుందా అమ్మాయి ఆ వాడు వాళ్ళ అమ్మని చేస్ డు వాళ్ళ పిల్లల కోసం వాడి కోసం వాళ్ళకు హోటలుంది. వాళ్ళ నాన్న బతుకున్నన్నీ రోజులు చూసుకుంటా ఉన్నాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత టౌన్కి తీసుకొని వదిలేేస్తాడు ఆ అమ్మాయికి ఒకటే ఆమెకు ఒకటే ఉండలేక అలా నటిస్తుంది. బెడ్ మీద పడిపోయినట్టు ఏం పని చేయకూడదు వాళ్ళ దారి వాళ్ళే చూస్కోవాలే అని చెప్పి ఈ అమ్మాయి అద్ తెల్సిపోతుంది. ఇద్దరు కల్సి కొరియా తిరుగుతారు ఎంజాయ్ చేస్తారు అన్ని చేస్తారు వాళ్ళ ఫ్రెండ్ గుడా కలుస్తారు. ముగ్గురు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళతో పాటు వాళ్ళు హోటల్ చూస్తారు హోటల్ పెడ్తారు. బాగా రన్ అయ్యే టైమ్కి వాళ్ళక్ మంచి ఫ్రెండ్స్ అయితారు కొంతమంది వాళ్ళు ముందే వచ్చుంటారు లే కొరియాకు వచ్చిన టైమ్లో ఒక అమ్మాయిని కొట్టుటుంది కదా అబ్బాయిని వాళ్ళ లవర్ ఆ ఇంకా అమ్మ ఏ అంటే ఒక మ్యూజిక్ వైలన్ వాయిచ్చేవాడు ఇంకా కొంతమంది వస్తారు మ్యూజిక్ బ్యాండ్స్ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ అన్మాట. ఆ వాళ్ళంతా పర్ఫామెన్స్ బాగుం లాస్ట్కు వాళ్ళ కొడుకు వీళ్ళ హోటల్కి వస్తారు వాళ్ళ కొడుక్ ఆ అవునా వాళ్ళ అమ్మ ఒకరోజు ఈ అమ్మాయి క్లబ్ అవసరం వస్తాయి. వాళ్ళ ఫ్రెండ్స్ వినాల్సుంటే వాళ్ళ మ్యూజిక్ బ్రాండ్ క్లబ్ కావాలని చెప్పి అడుగుతారు ఈ అమ్మాయి వాళ్ళకిచ్చేద్దాం. వాళ్ళ నాన్నకిద్దాం రాసి పెట్టుకో కానీ వీళ్ళకిస్తుం అమ్మాయి వీళ్ళకిస్తే వాడేం చేస్తాడో దొరికిపోతుంది ఆ అమ్మాయి వాళ్ళింటికొచ్చి దొంగతనం చేస్తున్నావా అని చెప్పేసి ఇస్తే వాళ్ళ అమ్మ ఈ అమ్మాయిని కాపాడుదాంమనేసి వచ్చేస్తుం పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి వాళ్ళ అమ్మకి ఎక్కువ అయిపో పడిపోతుంది చనిపోతుంది. ఇగ వెళ్ళి చూస్తుంది మాట్లాడుతుందని మళ్ళీ ఇళ్లు ఏదో కొండ చదు చెట్టు ఏమో పడిపో యీ అందర్కి డ్యామేజ్ అయి అవంతా జరిగితే వీడ్ లవ్ చేసినోడు మోసం చేసిన వాళ్ళ ఊరికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నని కాపాడి హాస్పిటల్లో పెట్టింటారు. వాడొచ్చి మాట్లాడతాను నేను చేసింది తప్పే నేన్ మళ్ళీ నా లై లో అడగడం జస్ట్ నేను సారీ చెప్తునా అది మాత్రం ఆ క్షమించని అడుగుతడు కనీ ఆ అమ్మాయి అంటనిపోదు ఏం మాట్లాడదు ఎల్లిపో ఇంకా వాడు చూసేదానికి కొరియా నుంచి మనుషులు వస్తారు మళ్ళీ వాళ్ళ నాన్న అంతా ఒప్పుకొని కొరీయాకి తీస్కొని వెళ్తాడు.
మ్
వాళ్ళంతా వచ్చి ఆ అమ్మాయిని కొరియాక్ తీస్కొని ఎళ్ళిపోతారు. ఆ లాస్ట్లో తెలుస్తుంది ఆ ముసలామ చనిపోయింది అని చెప్పి అయినా సరే ఆ అమ్మాయి ఒకటి బతకడం నేర్చుకుంటుంది. అంతా ఒకటే ఉండడం నేర్చుకుంటుంది అయిపాయే మూవీ
నీకు చదువు కన్నా మూవీలే ఎక్కువ బాగా గుర్తుండేటట్టు ఉన్నాయీ
అర్థం కాల
నిన్ను చూడమన్లె నేన్ చెప్తాను ఊహించుకోవచ్చు
అదే సినిమా మొత్తం ఈడ్నే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నవ్ చూడాల్సిన పని గుడా లే
మ్ మేం మూవీలు ఏం చూడ్డం లేదు. ఏదో షార్ట్ ఫిలింలు
షార్ట్స్
ఖాళీగా నిద్ర రానప్పుడు నాకు షార్ట్ ఫిలింలు ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ చూస్తా
అవునా కొరియన్ వెబ్ సిరీస్
వెబ్ సిరీస్ జోలుకి నేను పోను గానీ నేయితే షార్ట్
ఎబ్సైజ్ బాన్ తెల్సా కొరియన్ వెబ్ సిరీస్
మ్మ్ అదేదో వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటా ఉంటారు
కొరియా
నాకు నచ్చువు పెద్దగా
తెలుగు డబ్బింగ్
హ్మ
కేనా
చెప్పాల
చూస బ్యటీ ఉంద కొరియ వెబ్ సిరీస్ దాంట్లో కొంచెం
మ్మ్ మ్మ్ హలో
సో ఆ
అర్థం కాల సౌండ్
అ
నిది వాయిస్ బ్రేక్ అవుతా ఉంది
నా వాయిస్ బ్రేక్ అవ్వడం తే
వినపడ్డం లేదాన్ని వాయిస్ బ్రేక్
ఎస్తలే త్త
నెట్టు లేదు ఎందుక్
డిస్టరబెన్స్ చేస్తే ఉండ డదు ఏ వన్ జీబి నాది అంతే
ఉ హు వన్ జీబీ అయినా రోజంతా వాడకుడదు
అబచ్చ ఫైవ్ జీ ఫోన్ కలాగష్
మ్మ్
నేను అన్ని ఇంట్లోనే చేసుకుంటా ఫస్ట్ ఇది నెట్టే రాదు అర్థమైంది వైఫై ఉన్న వేస్ట్
మ్మ్ ఎప్పుడు అన్లిమిటెడ్ ఏసుకుంటా ఉంటివా నెట్టు
అవును
ఇంట్లో వాళ్ళు చేస్తారా నువ్వే చేసుకుంటావా
తెలీద్
మ్మ్
నేను
అర్థం కలే
ఎప్పుడు చెయ్యను
మ్మ్ ఏమన్నా జాబ్స్ కి ట్రై చేస్తన్నవా
అప్పుడే నాకాడ జాబ్ వస్తది
మ్మ్ చేయ్ ఇప్పుడు నుంచే ట్రై చెయ్
ఫస్ట్ స్కిల్స్ నేర్చు
జాబ్ జాబులు రావడం కష్ ష్టమవుతా ఉన్నాయి
నేనైనా సాఫ్ట్వేర్
మీరు అంతా సాఫ్ట్ వేర్
అస్సలు లేదు నా సైడే పో నిన్న సారు చెయ్యత్తన్ అసలు ఒక్క వ బైల్ అంటే కోడ్ చిన్నది కూడా రాయకూడదు అయినా జాబు వచ్చేయాలనే వాళ్ళు చెయ్యి ఎత్తండి అంటే నేను పావని మృదుల ఎత్తినమ్ చె ఇంక చాలా మంది ఎత్తినారు వాయి పేపర్ రాయకుండ ఏ జాలీ అలాంటి జాబ్ రావాలకున్న చెయ్యతండి ఎత్తిన అస్సలు ఆ కోడింగ్ అంటేనే భయమేస్తుంది హార్డ్ వేర్ అయిన కష్ చేస్తా కానీ నా కోడింగ్ మాత్రం అస్ అదే భయం అయితాంది అసలు ఏ పక్క పోతాము మంచిగా పెళ్లి చేసుకో ఉండి పో చదువు కేం
మ్మ్ ఈ కాలంలో ఇద్దరు కష్టపడితేనే బతికేకి మ్మ్
ఏందా సౌండ్ టిక్ టిక్ టికు మనీ
బాట్లో తమ్సప్ బాట్లు
ఏం చేస్తాండవు దాన్నెందుకు నలుపుతా ఉండావు
అది ఏదో ఖాళీగా ఉంటే చేతులు
అలాంటివి రావకూడదు
హ్మ్ ఉ ఖాళీగా ఉంటే చేతులో
తొందర ఉంటాయి
ఉహ్ చిన్నప్పటి నుంచి అంతే మేం
అర్ధం
హ్
ఓకే
అది నేను అదిమి అదిమి ఎలా అయిపోయిందంటే ఏదో బాటలు ఎత్తుకోని బోయి అగ్గిలో వేస్తే ఎలా అయిపోతుంది ఆమర్తా అయిపోయింది
హ్మ్
కే
నువ్వేం షార్ట్ ఫిలిమ్ చూస్తున్నావ్
ఏదో పెళ్ళి సందడి అవి ఇవి ఉంటాయి కొన్ని షార్ట్ సైలెంట్
నువ్వు అన్నా సాఫ్ట్వేర్ నేనా ను చెప్తావ్ నేన్ అయితే ఆ
షార్ట్ ఫిలిమ్లు చూసేది ఇప్పుడు రీసెంట్ గా ఒక ఒకటోచున్నది గీతాంజలి అని బలే ఉం టాది
భలే అంటే ఎంటి కాన్సెప్ట్ట
వెబ్ సి వెబ్ సిరీస్ కన్నా షార్ట్ ఫిలిమ్స్ బాగుంటాయి
ఆ బలే ఉంది అంటే ఎలా అంటే
ఆహా షార్ట్ ఫిలిమ్ షార్ట్ ఫలిమ్
అదే ఎలా
ఉహ్మ్
ఆ సప్డ
అర్ధంకాలే
ఆన్ సప్పే హలో
మ్మ్ మ్మ్
పాన్ సప్తే ఏంది అని అడిగిన
అర్థం కాల
నను కన్సెప్ట్ ఏంటి అడిగినాను
కాన్సెప్ట్ అంటే అది కొత్తగా వచ్చింది ఇంకా నేను చూడ్లా
బలే ఉంటుంది అన్నావ్
అంటే మా రూమ్ మేట్ ఒళ్ళు చెప్తా చెప్తే
ఏమని చెప్పినారో ఆ